హలో హలో హాయ్ అండి ఎలా ఉన్నారు
హాయ్ అండి ఎలా ఉన్నారు
హాయ్ అండి మేము బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
హాయ్ అండి మేము బాగుంటమండి మీర ఎలా ఉన్నారు
మేము బాగున్నామన్న తిన్నారా అండి
మేం తినమండి మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి ఏం చేస్తున్నారు
ఉండేమంటే ఓర్పు
ఓకే మీరు ట్రిప్స్ వెళ్ళారా అండి ఎక్కడికైనా ట్రిప్స్ ఆ ఎన్ని ప్లేస్లకి ఎప్పుడు వెళ్ళారు అలా ట్రిప్స్ ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్ తో జాలీగా
లేదండి మీరు
మేము వెళ్ళామండి మేము చాలా ప్లేసెస్ కు వెళ్ళామండి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా వెళ్ళండి చాలా బాగుంటుంది
ఎక్కడెక్కడ వెళ్ళారంండి
మేము కం మేము కర్ణాటక మొత్తం తిరిగసానండి అప్పుడు ఓ మా స్కూల్లో ఒకసారి వెళ్ళాను తర్వాత కాలేజ్ లో ఫ్రెండ్స్ తో ఒక్కసారి వెళ్ళాను తిరుపతికి వెళ్ళాను చాలా మంచిగా ఉంటుందండి టీీ నేను ఒక పది సార్లు వెళ్ళను ట్రిప్స్ ట్రిప్స్ కి వెళ్ళాలండి ట్రిప్స్ చాలా బాగున్ ంటాయి మీరు కూడా వెళ్ళండి సరి ప్లాన్ చేసి చాలా బాగుంట అంతె
అవునఅండి
అవునండి బాగుంటుందండి అంటే మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోండి ఎలా ప్లాన్ చేసి ఎలా వెళ్ళాలి ఏం చెప ఏం చేయాలి అంటే ఎంత డబ్బులు కావాలి ట్రిప్ కు వెళ్ళడానికి తర్వాత బస్ లో వెళ్తే బెట్ టార ట్రైన్ లో వెల్త్ తె బెటరా తర్వాత ఏ ప్లేస్ లో ఆ ప్చ్ షెడ్యూల్ చేసుకోండి ఒక రోజుకి ఎన్ని ఎన్ని ప్లేసెస్ చూడాలి తర్వాత ఏ ప్లేస్ లో ఎంత ఖర్చు పెట్టాలి ఏ ఫుడ్ కి ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు పార్కింగ్ అది ఇది ఉంటది కదా దానికి ఎంత ఖర్చు పెట్టాలి ఇవంతా మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా తెలుసుకుంటే ఆ డబ్బులు కూడా తక్కువ పడుత్ అేండి మీరు ట్రిప్స్ కుి వెళ్ళాలండి అప్పుడు ట్రిప్ ఏమంటే ఇప్పుడు ప్చ్ ఎన్ని రోజులు ఉంటామో తెలిదండి మనం చుట్టాలి కదా ట్రిప్స్ అది చూచి బాగుండాలండి అందుకే చెప్తున్నాను మీరు ఇక ఇంతవరకు ఒసారి కూడా వెళ్ళలేదా
లేదండి ఊరికే ఉంటామండి అంతే
అంటే ట్రిప్కి వెళ్ళాలండి మీకు ఏ ప్లేస్ కి వెళ్ళడం ఇష్టం రంధ్రాలో మీరు ఏ ప్లేస్ చూసారు హైదరాబాద్ చార్మినార్ ఏమన్నా చూసారా
ఆ చూసే ఉంటామండి అక్కడే ఉంటాము అప్పుడప్పుడు పారాడతానే ఉంటాము టీ కాఫీ పోత ఉంటాము
ఓ సూపర్ అండి అంటే మమ్మల్ని ఒకసారి తోడుకొని వెళ్ళండి బాగుంటుంది అక్కడ ప్లేస్ అంతాను
రండి టీ కాఫీ తాక్ తాకుదాము అట్లా పోయి
ఆహా అంటే బాగుంటదండి ఇప్పుడు సినిమాలంత చూస్తాను నే ఆ చార్మినర్ ముందురు హీరోలు హీరోయిన్లంతా టీ కాఫీ తాగుతూ ఉంటారు కదా అప్పుడు చాలా సార్లు చూసానండి నేను చాలా బాగుంటదక్కడ మ్మ్ ఇంకెక్కడ ఇంకెక్కడ తోస్ చూసారండి మీరు ప్చ్ అంటే మీరు స్కూల్ ద్వారా ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్లారా అవునా ఒకే అంటే కాలేజ్ లో ఇప్పుడు కాలేజ్ లో ఎప్పుడైనా వెళ్లారా కాలేజ్ టైమ్స్ లో లేకపోతే మీరు ప్చ్ ఫ్యామిలీతో ఎప్పుడైనా వెళ్ళారా
లేదండి డబ్బులేవండి అందుకే వెళ్ళలెదు మ్మ్
ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారండి అంటే ఏ ప్లేస్ బాగా చూడాలి ఏ ప్లేసు మీకు బాగా నచ్చింది
ప్లేసుల్కి వెళ్తా అండి ప్చ్
అన్ని ప్లేస్ కి వెళ్తారా హ హ మేము మేమ్ మాకు కూడా డబ్బుల్లేవండి అప్పుడు మేము అప్పులు చేసి హ్మ్ ట్రిప్పుల్ చేయాల్ చూడాలి బాగుంటది అని ఫ్రెండ్స్ తో ఒకసారి వెళ్ళామండి చాలా జాలీగా ఉనీన్దండీ బీచ్ కాంత్ అంతా వెళ్ళాం మల్పే బీచ్ కి సో మల్పే బీచ్ ఫోల్లో ప్చ్ వచ్చేసి ఈ సమ్మర్ లో మల్పే బిచకెళ్తే మ్ అక్కడ ఈత కొడితే చాలా బాగుంటదండి ఆ ఆహ ఎక్స్పీరియన్స్ అంతా మీరు
అవునండి మేమే ఇప్పుడు ఎవరెవరితో వెళ్లారండి
నేను అప్పుడు మా ఫ్రెండ్స్ తో వెళ్ళామండి ఇహ్ హ్హ్
ఓహో మీ ఫ్రెండ్సతో వెళ్ళరాండి
అవునండి
మ్మ్ ఒకే ఒకే
టైంలో ప్చ్ చిన్న పిల్లల్ కదండి
ఆహా అవునండి చిన్న పిల్లల చ్ప్.. ట్... హుమ్
ప్పుడు ఒక్కసారి వేళ్ళామండి అప్పుడు ఏమైందంటే ప్చ్.. ఇప్పుడు ఫోరహండ్రెడ్ ఫోరహండ్రెడ్ రూపీస్ పెట్టారప్పుడు ఒక ట్రిప్ కి ఆ ఫోరహండ్రెడ్ అప్ ఇప్పుడంతే కదా చిన్నపిల్లలప్పుడు
మనం ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ అడిగారండి. అందుకే మా ఇంట్లో పంపియలేదు.
ఆ ఫోర్ హండ్రెడ్ కి వచ్చేసి మా మా అమ్మ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ కి అప్పుడు ఫోర్ థౌసండో ఫార్టీ థౌజండ్ అలా అప్పుడు
అంటే మీరు అప్పట్లోనే రిచ్ బాగా
ఏం లేదండి అప్పుడుమా ఆ మా
అదే తెలుస్తుందండి.
మా అమ్మ నాన్న ఇచ్చారండి వెళ్ళి చూసి రండి రావాలి పిల్లలు అని ఇప్పుడు మేం వెళ్ళం చిన్నపిల్లల అప్పుడు అప్పుడు ఎక్కడ డిస్ట్రిక్ట్ అండి అప్పుడు ఎక్కడికి వదలరు ఇప్పుడు
ఉమ్ ఓకే ఓకే ఓకే మీరు అప్పట్లోనే ఇలా ఓకే
అందర్లోనే ఉంటా ఉండాలి. తర్వాత ఎక్కడి కి వల్లరు మనం ప్రాపర్ గా కరెక్ట్ గా వాళ్ళు చెప్పినట్లే చేయాలి. ఫుడ్ అంత బాగా వాళ్ళే పెడ్ తరూ మనం అవు ట్ సైడ్ ఫుడ్ ఏం తెచ్చుకోకూడదు. తర్వాత మనం వేరే పక్క పోయి ఏ ప్లేస్ చూడకూడదు. వాళ్ళు ఏమేం ప్లేస్ చూస్తారో ఆ ప్లేస్ మొత్తం మాత్రమే మనం చూడాలి. ఆడ చాలా రిస్టక్ట్ చూస్తవా పెట్టేస్తరండి. అందుకే అంతా తర్వాత ఇప్పుడు బస్ లో ఏం గలాట్ గలాట్ గిలాట్ అంత ఏమి చేయకూడదు. ట్రిప్ వెళ్ళెటప్పుడు కామ్ గా ఉండాలి. లేకపోతే వాళ్లు చీట్ తారు.
ఉమ్మ్.
వాళ్లు భద్రతలో ఉంటాం కదా? మేము ఇప్పుడు ప్రాబ్లం ఏమైతే వాళ్లకే కదా. ఇప్పుడు చెడ్డ పేరు, తర్వాత వాళ్లని అడుగుతారు గదా? పేరెంట్స్ అంతాను.
మీరు అప్పట్లోనే బాగా చూసేసారండి. ట్రిప్పులు అవి ఇవోయి అంతా.
స్ట్రిప్స్ చాలా బాగా చూసిస్తామండి అప్పట్లో చాలా అంటే చాలా ఏం చూడలేదండి చిన్నప్పుడు ఒక రెండు మూడు చూశాను కానీ ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ వెళ్ళామండి అప్పుడు
ఓ సూపర్ అండి మీరు మీరు
మండడి మైసూర్ లో చాలా బాగుందండి ప్లేసెస్ మైసూర్ కి అప్పుడు శివన్ సముద్ర మైసూరు ఈ ఈ ఈ సరౌండింగ్ తీసుకెళ్లారండి తర్వతాళే బీడు బేలూరు శ్రవణ్ బెల్గడా
ఓ మ మీరా అపట్ల అట్లోనే కర్ణాటక పల్ చూసేస్తారు అన్న మీరు మరి అప్పట్లోనే కర్ణాటక చూసేసారు అంటే ఇప్పుడు మీకేమేం చూస్తుంటారో ఏమో ఇప్పుడైతే
లేదండి ఇప్పుడు వెళ్ళట్లేదండి ట్రిప్ సేమను ఇప్పుడు ఇప్పుడు డబ్బులు చాలా
ఇప్పుడైతే మీరు డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తా ఉంటారు కదండి అదే తెలుస్తా ఉందండి మీరు
లే లేదండి మీరు మీ మీ జర్నీ చెప్పలేదండి మీరు మీ ట్రిప్ ఎలా ఉన్నింది
ఏముందండి మాది పేదళ్ళు ఓకే ఇంట్లో పంపి చల్దు ఇప్పుడు కూడా ఇంట్లో పంపించలేండి అతకి పోంటునా
అవునా అంటే మీరు మీ ఊర్లో ఊర్లో గాని ఊరు పక్క క్క ఊరు చుట్టూ పక్కలా ని ఏదైనా ఉంటే అలా అలా ఎప్పుడైనా వెళ్ళరా
ఊరి పక్కలో ఏముంటుందంటే ఏమి ఉండలేదు
నేమ్ ఉండలేదు
ఊహు
అంటే ఇప్పుడు ఉంటది కదా ఇప్పుడు ఊరు పక్క లేదనా టెంపుల్స్ గానీ
మీకైతే ఉంటదండి ఊరు ఊర్లోనే ఉంటుంది అన్ని చోట్లో ఉంటుంది మాకైతే ఊరు లేదండి
అంటే మీ మా ఊరికి వచ్చయండి మేము తోటక వెళ్తాం బాగుంటుది ఇక్కడ ను చాలా బాగుంటుంది అండి ఇక్కడ ప్లేసెస్ అంటే ఇక్కడ ఇక్కడ ఆ మాది కొంచెం ఇక్కడ రూరల్ ఏరియాలా ఉంటుదండి ఇక్కడ కొంచెం టెంపుల్స్ ఎక్కువ అలా చాలా బాగుంటది అక్కడ అంటే మీ మీ పక్క లేదు లే క్కపోయినా మా పక్క కొంచం బావుటదండి అప్పుడు మేము చిన్నప్పుడు కూడా వెళ్ళాము ఆక్కడ అంతా ప్లేసెస్ బావుంటదండి మీరు ఒకసారి వెళ్ళి చూడండి
ఉ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో
ఆహా మీరు తిరుమల వెళ్ళండి తిరుమల వెళ్తే ఎలా ఉంటందో తెలుసా మీకు తిరుమలలో ఒచ్చేసి ఇప్పుడు ఏమనా మన్ మనస్ సులో అనుకుంటే ఇప్పుడు మీకు పెళ్లి కాలేదంటే మీకు పెళ్లి కావాలి అని అనుకుంటే పెళ్ళయిపోతుందండి
అవునా
అవునండి ఇప్పుడు చాలా మంది వెళ్తారండి
ఓ అట్లేతే మీరు బాగా అవడు
సెలబ్రిటీస్ గానీ వియోలు గానీ ఎవరైనా కానీ వెళ్తే ఇప్పుడు ఆ క్రికెటర్స్ కానీ ఎవరైనా కానీ తిరుమలకి వెళ్ళి వస్తా ఉంటారు కదా డు ఒక ఫిలమ్ రిలీజస్ అవాలి అం టే
లాస్ట్ టైం ఎప్పుడు ఎళ్ళారంటడి మీరు
అంటే నేను చిన్నప్పుడెప్పుడో వెళ్ళానండి నా గుర్తు కూడ లేదు మా అమ్మ నల్ల జతలో ఇప్పుడు ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళాలండి ఫ్రెండ్స్తో అడుగుతున్నాను ఫ్రెండ్స్ని వాళ్ళు ఏప్పుడు ఓకే అంటే అప్పుడు వెళ్ళలండి నాన్న వరకు ఒక ఊర్ కి క్కనే ఉండాలి చాలా బాగుంటుందండి అప్పుడు ప్లేస్ అక్కడ ప్లేస్ ఆ మీరు మీకు చెప్తానండి ఖచ్చితంగా ఈసారి వెళ్ళే దప్పుడు సరీ ఆ వెల్ చెప్తామండి
పోదాము పోయేసోదము
ఆ అంటే ఆ ఆ ఆ దానికి ధర్మస్థలకి వెళ్తే కుక్కే చూడొచ్చు ధర్మస్థల చు చాలా బాగున్నాయండి ఆ ప్లేసెస్ నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఆ ప్లేసెస్ కి
అవునండి ఉహు ఓకే ప్లాన్ చె అండి పోదము
ఉ
పోను పేస్ సోదమా ఎప్పుడన్నా
పోయేసొద్దామండి చాలా బాగుంటుందండి ప్లేసెస్ అక్కడ బీచ్ ముఖ్యమైన ఈ సమ్మర్ లో మనం బీచ్లకి వెళ్తే లేకపోతే ఫాల్స్ కి ఈత కొట్టడానికి వెళ్తే చాలా బాగుంటుందిండి అలాంటి
ఇప్పుడు నీళ్లు లేవండి ఫాల్స్ లో అవి ఇవింత
టూ డేస్ నుంచి మా ఊళ్ళో ఉండి కొని వానపడి మొత్తం బావి మొత్తం నిండిపోయిందండి ఇక్కడ
మ్ కానీ ఇక్కడ ఉంటుంది కానీ అక్కడ ఫుల్ ఎండండి అక్కడ ఏం ఉండదు అక్కడ
లేదండి ట్రెకింగ్స్ అంతా ఉంటాయి ట్రెకింగ్స్ కి ఆ దానికి దీనికి
రక్ంగ్ ఇక్కింగ్ ఎండలో పోతే చచ్చిపోతాం అండి
అంటే ఇప్పుడు అది ఎంతలో పోతే చచ్చి చచ్చిపోతాం తెలుసు కదా తెలుసుండి కానీ ఈద్ కొట్టే ప్లేసెస్కి వెళ్తే అక్కడ చల్లగా ఈద్ కొట్టొచ్చు కదా
మ్ అక్కడ నీళ్లు కూడా వేడిగా ఉంటాయంండి అంత నీళ్ క్కడ వేడిగా ఉంటాయిా అని
ఆ నీళ్ళు కూడా వేడిగా ఉంటాయి కానీ ఈ పరిగెత్తే నీళ్ళు ఉంటాది కదా అది చల్లగానే ఉంటుందండి అదిమంతా ప్రాబ్లం ఏమి లేదు
పరిగయితే నీళ్లు అయితే చంపుతాయంండి మమ్మల్ని
సరేనండి ఎప్పుడైనా వెళ్తాం మేం మనం ఎప్పుడైనా వెళ్దాము సరే అండి థాంక్యూ అండి థాంక్య డి థ్యాంక్ యూ సో మచ్ సరే అండి ఉంటానండి ఓకే అండి బాయ్ బాయ్
చచ్చి